హలో హలో
హో పడుతుందా
ఆ హర్ష వినిపిస్తుంది ఇప్పుడు ఆ ఆ వినిపిస్తంది ఏం చెయట్లే మా బాబుకి తినిపిస్తున్నాను ఇడ్లీ తినిపిస్ తిన్నాను నువ్వు తిన్నావా
ఆ తీ తిన్నాను ఇడ్లీ ఇ వాల్ వన్ ఫోర్ టిఫిను తినిలారు మై బొండా ఇవాళ సిలామా చూద్దామని అనుకున్నాను ఉమ్ సినమా చూద్దామని డౌన్లోడ్ చేసా
ఏ ఫోన్ లోనా
ఆ అవును
థియేటర్ కి వెళ్ళి చూస్తావేమో
అంటే ఇప్పుడు నీ ఫోన్లోనే వస్తున్నాయి కదా
అవునులే కానీ థియేటర్ లో అయిత్ తే చాలా పెద్దగా కనిపిస్తది కదా స్క్రీన్ ఆ పెద్దగా కనిపిస్తది కాబట్ ఆ మరి థియేటర్ కి వెళ్ళి చూడొచ్ కదా
అం త్ థియేటర్ లో నాకు ఇష్టమైన సినిమా ఇప్పుడు రావడం లేదు అందుకనే చూడట్లేదు
అందుకే ఫోన్ లో చూసి
ఆ వేరేస చూస్తున్నాను సీత పైన మ అని ఒక సినిమా వచ్చింది అ సినిమా చూస్తున్నాను
అహా నిన్న ఏమన్నా చూసావా మరి
ఆ నిన్న నిన్న చూడలేదు నిన్న డౌన్లోడ్ చేసా ఇవాళ చూస్తున్నా ఆ మన శంకర వరప్రసాద్ మూవి చాలా బాగుంది
సినిమానా ఎవరు హీరో ఎవరు హలో హీరో ఎవరు మనోజ్ శంకర్ వరప్రస సద్లా వెంకటేశ ఇ జో
అండి ష్ చి చిరంజీవి
చిరంజీవినా హిరోయిన్ ఎవరు మరి
హీరోయిన్ పేరు తెలియదు
ఇద్దరు ఉన్నారా ఆ సినిమాలో
ఆ వెంకటేష్ ఉండాడు చిరంజీవి ఉండు
అవునా
కాని చే వెంకటేష్ ను ఇర అదిశే లాస్ వెంకటేష్ లాస్ట్ మూమె ట్ ఒక పాటికి ఒక పాటికి డాన్స్ చేసి పాతాడు బాగుంటది సినిమా చూసారా మీలు
ఆ బాధా నేను చూడలేదు బాధాకరమైన సన్నివేశం కానీ ఆనందింపజేసే సన్నివేశాలు కానీ అన్ని ఉన్నాయా అందులో
ఆ అన్నీ ఉన్నాయి కుటుంబంతో కలిసి చూడొచ్చుదండి కుటుంబంతో చూసి
అవునా అయితే చూస్తాను బాగుంటుంది చెప్పా కదా చూస్తాను నేను కూడా ఇంకొకటి ఏంటి సినిమా
ఇప్పుడు నేను చూసేదైతే సీ సీత పైన అనేది నేను చూస్తున్నా ఇప్పుడు
సీత సీతా
పయణం
హలో సీతా పయణం సీతా అది ప సినిమా పేరా సీతా పయణమా ఉమ్ సరే చూసి ఇది కూడా ఎలా ఉందో చెప్పు నేను కూడా ఫోన్లో ఎక్కించుకొని చూస్తాను
అదే మీరు ఎక్కించుకోండి బాగుంటది సినిమాలు ఎగ్జామ్స్ అయ్ అయిపోయినయి కదా మాకు
మ్మ్ పరీక్షలు అయిపోయాయి ఇక సినిమాలు చూస్తున్నావా ఆ
ఆ అందుకనే చూస్తున్నాను అప్పుడు పరీక్షలు ఉన్నాయి అని చదువుకున్నాను ఇప్పుడు చు సినిమా చూస్తున్నాం ఇంకా కలికోనాన్ని
అదేలేే
మీరు చూస్తారా సినిమాలు
చూస్తాను గానీ చాలా తక్కువ. అన్ నేను చూసేది చెప్ చాలా తక్కువ ఈ మధ్యలో ఎప్పుడు బలగం సినిమా చం చూశాను అంతే. ఇకా
ఆం బలగం కూడా బాగుంటుంది నేను చూసా బలగం
బలగం సినిమా కూడా బాగుంటది అందులో మ్ కాకులకి ఆ పా అందులో చనిపోతే పిండం పెడతారు కానీ కాకులు వచ్చి తినవు దాని గురించే పెద్దస్ స్టోరీ దాని గురించి పెద్ద కథ ఈగ అందులో
ఉమ్మ్ అటు ఇటు అనుకూవ అంతే అందు
అవును మ్ చాల బావుం
మలా హాయనా న్నా కూడా చ బాగుంటది అయిన
హుమ్
చెల్లమ్మ
ఏంటది
హాయ్ నాన్న సినిమా కూడా బలే ఉంది చాల మ హనాఎంచ్ హయ్ నాన్న హాయ్ నాన్న ఆ చూసారు మీరు హయ్ నాన్న మూవీ
చూడలేదు చూడాలి నేను కూడా
బాగుండయి
ఏంటి అ అందులో ఆ ఆ హు
విశేషమా
చెప్పు రేపు శ్రీరామనవమి శ్రీరామనవమికీ
అదే అంటే కొం చెం శ్రీరామనవమి కదా అన్నదానం జరిపిస్తున్నార మీరు
ఏంటది అన్నదానమా
హలో
అన్నదానమా ఇక్కడ ఏమి లేదు అక్కడ పెడుతున్నారా అన్నదాన కార్యక్రమము అయితే మే మేము కూడా వస్తాము వస్తాం మేమ్ కూడా
అవున్ననం అయిపోగానే సాయంత్రం పూట మా అమ్మమ్మ ఇంటికి పోతాని అనుకుంటున్నాను ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళు అందరూ వస్తున్నారంట
యావన్ ఎప్
అక్కడికి
ఎప్పుడు వెళ్తావు
రేపు సాయంత్రం అనుకుంటున్నాను
రేపు సాయంత్రమే
రేపు సాయంత్రం వెళ్దామన్ అని అనుకుంటున్నాను వెళ్దామని అనుకుంటున్నా అవును ఆదివారం కానీ రేపు మ్ రేపు వెళ్తే బాగుంటుందని శనివారం కాదు శుక్రవారం రేపు పు గాని ఎల్లుండిగానీ వెళ్తా దాను కన్ఫాం ఖచ్చితంగా వెళ్తా రేపు కానీ ఎల్లుండి గానీ
వెళ్ళండి వెళ్ళండి బాగా ఆనందించండి మే మో ఆదివారమే వస్తాము
పెల్దా అలిమి
ఆదివారమే
ఆదివారం అంటే పొద్దున లేకపోతే
పొద్దున్నే వెళ్తాము పొద్దున్నే వెళ్తాము ఉమ్
అంటే మీరు నలుగురు వస్తార బండి మీదే
ఆ నలుగురం బండి మీదే వస్తాము మ్
హలో తిన్నారా?
తిన్నాను ఇడ్లీనే తిన్నాను
ఇడ్లీ చేసారా అన్నం అన్నం చెయ్యలేదా అన్నం కూరా
అన్నం వండాను కూరేమో వంకాయ కూర చేసాను
మ్
వంకాయ కూర చేసాను అయితే వంకాయ చెట్టుకి నీళ్లు సరిగా పొయ్యొక పోవడమో మ అది ఎండాకాలం అనిో అది చేదుగా ఉంది వంకాయలు చేదుగా ఉన్నవి ఆ నేను ఇంకా ఉప్పు వేసి వేసాను కూరగాయలు కట్ చేసి అవి వంకాయలు కట్ చేసి ఆ నీటిలో ఉంచాను కొద్దిసేపు కానీ కూర కొంచెం చేదుగా ఉంది ఎలా తిన్నాలో ఏంటో హలో హలో ఆ ఆ ఏమైంది
ఇగావునా
ఆ ఆా
వినిపడుతుందా
ఆ ఇప్పుడు వినిపిస్తు సున్నా
ఆ వంకాయ గుర చేదుగా ఉంది అదే వా
అవును కొంచెం చేదైంది ఎలా పద్నాాలుగు ఏంటో మధధనికి
మరి వేరే కూరలు ఏమైన్నా చేసుకోవచ్చుగా
వేరే కూరలు అంటే కూరగాయలు ఏమిీ లేవు మళ్ళీ సాయంత్రం తీస్తేనే మీరేం కూర చేసారు
అవునా మేము మేము ముక్కయ చేసి ములకాయ కూర
అవు
మల కాయ
అవునా అది చాలా ఆరోగ్యానికి చాలా మంచి అంచిదట ములక్కయ కూూర చెప్పు